హలో హలో బాగున్నారా అండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి తిన్నారా అండి
అవును తిన్నాం మీరు తిన్నారా
హ తిన్నానండి
ఏం తిన్నావు
నేనా చపాతి తిన్నానండి మీరు
నేను రసమన్నం తిన్నానండి
అవునా మీరే చేసారా అండి రసం అన్నం
అవునండి
వచ్చా అండి మీకు చేయడానికి
ఆ వచ్చండి పెళ్ళి అయినాక అన్నీ నేర్చుకోవాలి కదా
అవునవునులేండి పెళ్లి అవ్వక ముందు ఒక లెక్క పెళ్ళి అయ్యాక ఒక లెక్క
అవును
ఆ
పెళ్లికి ముందు అన్ని అమ్మ చేసి పెడతది వంటలు పెళ్లి తర్వాత మనమే చేసి పెట్టాలి కదా
అవునండి అమ్మ విలువ పెళ్ళయ్యాకే తెలుస్తదండి పెళ్లి అవ్వక ముందు తెలియదు
అవును
ఆ
ఇంకేమండి విశేషాలు
ఏం లేదండి ఖాళీగా ఉన్నాను మీషో ఫ్లిప్కార్ట్ చూస్తూ ఉన్నానండి
అవునా ఇప్పుడేమైన అకేషన్ ఉందా అండి షాపింగ్ చేయడానికి
అట్లా ఆ అకేషన్ అంటే ఏమ్ తొ దగ్గర్లో పెళ్ళి ఉందండి మా సిస్టర్ ది
అవునా
అందుకోసం జ్యూయలరీ బయట కాస్ట్ ఎక్కువ కదా
అవును కాస్ట్ ఎక్కువ బయట
అందుకే ఆన్లైన్ షాపింగ్ చేద్దాం ఆన్లైన్ షాపింగ్ లో ఎంతైనా బయటతో పోల్చుకుంటే కొంచెం తక్కువ గదా
అవును
అందుకు వెతుకుతూ ఉన్నానండి
హ్మ్ ఏది జ్యూయలరీ కలెక్షన్ చూస్తున్నారా
ఆ జ్యూయలరీ కలెక్షనేనండి ఆ మీరేమైనా కొన్నారా అండి ఆన్లైన్లో ఎప్పుడైనా
క్లాత్స్ షాపింగ్ చేసినా కానీ నేను రీసెంట్ గానే నార్మల్ గా చూస్తున్నప్పుడు ఒక జ్యువెలరీ సెట్ చూసినా బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంది క్వాంటిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంది
అవునా మీషోలోనా ఏమో అండి కొంచెం మీషో లో కన్నా అంటే క్వాలిటీ వైస్ చూస్తే ఫ్లిప్కార్డ్ బెటర్ అనిపిస్తాది కాస్ట్ వైస్ చూస్తే మీషో
బెటర్ అనిపిస్తది ఎందుకంటే ఫ్లిప్కార్ట్ లో క్వాలిటీ బాగుంటది కాబట్టి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఉంటది మీషో లో క్వాలిటీ తక్కువ ఉంటది కాబట్టి కొంచెం కాస్ట్ కూడా తక్కువే ఉంటది హ్మ్
అందుకే రెండూ కంపేర్ చేస్తున్నానండి మొన్న బయటికి వెళ్ల్లుంటి అక్కడ చూసి వచ్చా అన్నమాట ఆ సేమ్ ఆన్లైన్ లో ఉన్న జ్యువెలరీని అక్కడా ఉంది
అవునా
కాకపోతే వాళ్ళు చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు
ఇక్కడ ఆన్లైన్ లో సేమ్ అదే జ్యువెలరీ కాస్ట్ తక్కువ ఉందా మరి ఇదే బెటర్ కదా ఇ
హ్మ్ చూస్తూఉన్నానండి కొన్ని ఇక్కడ ఉండేటివి అక్కడ ఎక్కువ చెప్తున్నారు అక్కడ ఉండేటివి ఇక్కడ అట్లా రివర్స్ ఉన్నాయి
ఆ మనకి నచ్చినవి ఎక్కడో ఎక్కడ బడ్జెట్ తక్కువ ఉంటే అక్కడ తీసుకోవాలా
అదే, అదే, వెతుకుతూ ఉన్నానండి రివ్యూస్ చూస్తూ మరీ ఊరికే వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాగ్ పెట్టడానికి టైం వేస్ట్ కదా
అవునులే
అందుకి రివ్యూస్ చూస్తూ మంచి ఎవన ఉన్నాయేమో అని చూస్తున్నాండి
క్లాత్స్ అయితే అజ అజియో లో కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి క్వాలిటీ
బాగుంటాయి కాకపోతే కాస్ట్ ఎక్కువ కదండి ఆ చీరలు
జీయాలో
నేను క్లాత్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయనండి ఆన్లైన్ లో బయట ఇక్కడ మనకి షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇక్కడ మ మాంగళ్యా అలాంటివి ఉన్నాయి కదా
ఆవున్లే అవున్లే
క్లాత్స్ ఎక్కువ అట్ల షాపింగ్ మాల్లో నే ఆన్లైన్ లో ఏమన్నా గిఫ్ట్ ఐటెమ్స్ ఇంట్లోకి ఏమన్నా డెకరేషన్ ఐటమ్స్ ఇంకా ఇట్లా జ్యవెలరీ ఇలాంటివి అయితే ప్రిఫర్ చేస్తా టే బయట చూపియరు పెద్దగా
ఫ్లిప్కార్ట్ లో మనం ఆ ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే బాగా ఉంటాయి ఫ్లిఫకార్ట్ లో ఎక్కువ ఉం మీషోలో అయితే ఇంకా మనకి జువెలరీ క్లాత్స్ ఎక్కువ ఉంటాయి
అవునవును అయిన బయట ఎక్కువగా చూపియరండి జ్యువెలరీ ఇక్కడ ఆన్లైన్ లో అయితే మనకి ఎంతసేపు నచ్చింది ఏ చూస్తుని ఏ ఉండొచ్చు
ఉం
టాయి కదా మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు బయట వాళ్ళు ఎంత అయినా ఎక్కువ చూపియరు కదా మళ్ళీ వాళ్ళకి రిస్క్ ఎత్తి పెట్టుకోవాల వాళ్ళకి పని అని ఎవో రెండు ఆర్డర్ చేసానండి వస్తే తెలుస్తాయి ఎట్లున్నాయి అనేది
వచినాక ఒకసారి నాకు కూడా పెట్టండి మేము కూడా న
నేనేం చాలా పెద్దవి ఏం పెట్టలేదండి చిన్నవే ఇప్పుడు అందరూ న్యూ ట్రెండ్ చిన్నగ ఒక చిన్న చైన్ వస్తుంది చూడండి ఆ చిన్న చిన్నగా
అవునులే లాకెట్లాగ వచ్చి
ఆ ఆ
అలాంటిది ఆ ఆర్డర్ చేసావా
ఆ అలాంటిది ఆల్రెడీ చేశాను వచ్చాక తెలుస్తుందండి ఎలా ఉన్నాయనేది
అవునులే
వచ్చాక తెలుస్తది నాకు తెలిసి రేపు రావ
ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అంటే మీషో ఫ్లిప్కార్టే కాకోకుండా ఇన్స్టాలో పేజీలు కూడా ఫాలో చేస్తున్నారు కదా
నేను ఎప్పుడు నమ్మలేదండి వాటిని అంటే
ఆ అందులో కూడా చాలా బాగుంటాయి అవి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయి కొన్ని కొన్ని పేమెంట్ కూడా ఉన్నది షిప్పింగ్ కి అలా కూడా ఉన్నాయి అందులో కూడా జ్యువెలరీ బాగు
బాగుంటాయి కాస్ట్ కూడా తక్కువే చూపిస్తారు వాళ్ళు కాకపోతే నేను ఎప్పుడు ప్రిఫర్ చేయలేదండి దాన్లని నేను ఒకసారి ట్రై చెయ్యాల్ల
మ్మ్ నేను కూడా ఒకసారి ఆర్డర్ చేద్దామని వెళ్ళి మరి బ్యాక్ వ వచ్చేసా ఎలా వస్తాయో తెలిదు కదా అని చెప్పి ఆ
ఏమో ఫేక్ ఏమో అన్నట్
ఆ అవును ఎక్కువ మీషోనే యూస్ చేస్తా ఉంటా ఆన్లైన్ షాపింగ్ అంటే నేను
అవునా
మీరే యూస్ చేస్తారు ఎక్కువ
నేను చిన్న చిన్న వాటికైతే మీషో యూస్ చేస్తానండి పెద్ద పెద్ద వాటికి అయితే ఫ్లిప్కార్ట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో టీవీ కొన్నాం ఆ ఫ్లిప్ కాట్లో మమ్మలుగా వుడెన్ వర్క్ కొన్నాం అట్లా క్వాలిటీ బాగు కదా ఫ్లిప్కార్ట్ అందుకోసం అట్ల పెద్ద పెద్దవన్నీ యూస్ చేస్తా నమ్మచ్చు మీషోలో చిన్న చిన్నవి ఇట్లాం
నేను కూడా నేను కూడా ఫ్లిప్కార్ట్ లో మొబైల్ ఆర్డర్ పెట్ కొన్నింటి అదే ఆ నేను కూడ మొబైల్ ఆర్డర్ తీసుకున్నాకే నమ్మిన ఏదైనా బాగుంటది అందులో అని అవునా ఆ నాది కూడ మొబైల్ బాగ వర్క్ వర్క్ అయింది
నమ్మొచ్చు
ఆ
కొన్ని సార్లు ఆఫ్లైన్ కన్నా ఆన్లైన్ బెట్
బెటర్ అనిపిస్తది ఎందుకంటే దాన్ని చూసినాక మనకి నచ్చకపోతే రిటర్న్ కూడ చేసు కోచ్చు అదే ఆఫ్లైన్ వెళ్ళి ఆ ఆఫ్లైన్ తీసుకున్నా మంటె ఇప్పుడు షాప్ లో ఏదైనా ఒక డ్రెస్ కొన్నామంటే అతే ఎక్స్చేంజ్ కి ఎక్స్చేంజే చేసుకోవాల కంపల్సరీ మనకి నచ్చకపోతే అదే ఆన్లైన్ షాపింగ్ లో అయితే అదే ఆన్లైన్ షాపింగ్ చేసామంటే నచ్చకపోతే మనం క్యాన్సల్ చేసేసుకో రిటర్న్ పెట్టేసి కానీ షాప్కి వెళ్ళి కొంటే
మనం తిరగాల్సిన అవసరం ఉండదు
హు
తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయాల్సిన అవసరం టైమ్ సేవ్ అయితుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కయితే టైమ్ సేవ్ అవుతుంది అందరు బిజీ బిజీ ఉంటారు కదా ఎక్కువ
హు
తిరిగి తిరిగి తిరిగి మనం ఊకే కాళ్లు నొప్పులు అవన్నీ తెచ్చుకునే దానికన్నా మనం ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూసుకోవచ్చు
ఎంప్లాయీస్ అందరు ఆన్లైన్ షాపింగే ఎక్కువ యూస్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు డే టైమ్ అంతా ఇంకా వర్క్ లో బిజీ ఉంటార వాళ్ళకి షాప్కి వెళ్ళి కొనడానికి టైం ఉండదు అన్నట్టు ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఆన్లైన్ ఆర్డర్ చేసుకుం రు ఏదైన
ఆ అవునండి ఇప్పుడు ఏది ఇక్కడ బయట ఇట్లా కొన్ని ఉన్నాయండి షాప్స్ జ్యవెలరీ స్టార్ గోల్డ్ అలాంటివి మ చాల చాల కాస్ట్ చెప్తున్నారు స్వామి
అవునవును అక్కడ వాళ్ళు ప్రతి ఒక్క ఛార్జెస్ యాడ్ చేసుకొని చెప్తారు మనకి వాళ్ళు షాప్ పెట్టుకున్నాక లాభం పొందాలన్ చెప్పి మనకి సిక్స్ హండ్రెడ్ ఉండేది ట్వెల్ హండ్రెడ్ అలా చెప్తారు
డబ్బుల్ చెప్తా ఉన్నా కాస్ట్ ఉన్నా డబ్బుల్ చెప్తారండి
అవును
నేను రీ తెచ్చుకున్న నేను కాకపోతే సేమ్ మీషో ప్రైస్ కూడ అదే ఉంది
ఉ
టికే బర్గేన్ జేసి తెచ్చాము, నార్మల్ గా ఎయిట్ హండ్రెడ్ నైన్. టువేలు హండ్రెడ్ ఏమొ జేప్పారొకటి, ఇచ్చింది సెవెన్ హండ్రెడ్కెమొ ఇచ్చారు. హాఫ్ కి హాఫ్ ఎక్కువ యాడ్ జేస్ చెప్తారండి. !
ఇప్పుడెక్కువ బ్రైడల్ కలెక్షన్, అట్లంతా ఆన్లైన్ లోనే. తీసేస్కుంటన్నారు. బయట గూడా ఆ రెంటుగి తెచ్చుకోవాలన్నా ఆ టూ థౌసండ్, త్రీ. థౌసంద్ చెప్తారు. అదే ఆ టూ థౌసండ్, త్రీ థౌసండ్ మనమే. కొనేస్తే మనకి పర్మునెంట్ గా ఉంటాయని చెప్పి ఎక్కువ ఆర్డర్ జేసుకుంటున్నారు.
వన్ ఇప్పుడు మా చెల్లికి, ప్చ్ ఆ ఎంగేజ్మెంట్ కి. ఆ కనుక్కొయిందండి. ఒక్క వన్ డేకీ ఒక సెట్టు జ్యువెల్రీ సెట్ ఫిఫ్టీన్. హండ్రెడ్ అడుగుతున్నారు ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనమే తెచ్చుకోవచ్చు కదా. !
అవునవును.
సప్రేట్ రెంటెంటా.?
మనకి అన్ అదిక అది కాక ఆన్లైన్ షాపింగు. మనం. చిన్న చిన్న ఐటమ్స్ గూడా ఆర్డర్ చేసుకోవచ్చు షాప్ కెళ్ళి కొనకోకుండా మనకి ఇక్కడికే తెచ్చిస్తారు. ప్రతి ఒక్క ఐటమూ మనము బయటికెళ్ళి షాపుల్లో ఎక్కడున్నాయవి సర్. చేయాల్సిన అవసరం గూడా ఉండదు. ఆన్లైన్ షాపింగ్ వచ్చి చాలా బెటర్ అయింది ఈ డేస్ లో. చాలా ఈజీ అయిపోయిందందరికి షాపింగ్.
ఇప్పుడు ట్రెండింగ్ లో కొత్తగా రైయిన్డ్రాప్ బ్యాంగిల్సని ఒచ్చాయి చూడండి.
అవునా. !
ఆ రెయిన్బో బ్యాంగిల్సని చాలా మంది వాడుతున్నారు.
అవునా. !
టూ, టూ ఫిఫ్టీ అమ్ముతున్నారండి బయిట. త్రీ హండ్రెడ్ చెప్తున్నారు. త్రీ ఫిఫ్ త్రీ హండ్రెడ్ జెప్తున్నారు బయట టూ ఫిఫ్టీకిస్తున్నారు., ఆన్లైన్ లో. కాంబో దీసుకున్నామన్కో ఒక ఫోర్ డే, ఫోర్ సెట్స్ అట్లా. ! ఫోర్ సెట్సూ త్రీ హండ్రెడ్ ఉన్నాయి ఆన్లైన్లో.
అవునా. !
కాకబొతే ఆ అంత దూరం నుంచి ఇక్కడికొచ్చే లోప్ల ప్చ్ అవి బ్రె గ్లాస్. కదా. !
ఆఆ.
మనం దాని మీద నమ్మకం పెట్టుకోలేం.
అవున్లేండి. ఊ.
హ్మ్.
ఒకవేళ మీరు ఏవైనా ఆర్డర్ చేస్తే బాగుంటే ఐటెమ్ నాకి షేర్ చేయండి నేను గూడా ఆర్డర్ చేసుకుం.
ఆ చేస్తానండి, నాక్ తెల్సి రేపు జ్యువలరీ వస్తది చిన్న చైన్సే. నార్మల్వి ఇప్పుడు ఫ్యాన్సీ అందరు ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్నాయవి. వస్తాయి. వస్తే, మీకు ఒకవేళ షేర్ చేస్తా రేపు. ఓకే అండి బాయ్.